హలో
హలో ఆ ఏం వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి మీరు
హు బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్
వాయిస్ సరిగ్గా రావట్లేదండి ఇప్పుడు ఇది ఎట్లా స్పీకర్ ఆన్లో అవ్వదా
ఆహా స్పీకర్ అవదండి
అవునా ఓకే అండి ఏం సంగతి అండి ఏం చేస్తుంటారు ఏమి జేస్త నారు ఇప్పుడు ప్రజెంట్ అవునా ఆహా హ
మీరేం చేస్తున్నారు
మేం కాలియే అండి గేమ్స్ ఆడుకుంటాను సాంగ్స్ వింటాను ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ ను అలా అలా
ఆహా మీ పని బాగుందిగా
ఉ అదేగా అండి మరి
హ్
బా చిన్న లైఫ్ అండి నాది
హ్ హ్ భోంజేశార
ఆ లేదండి ఇంగా చేయాలి
హ్
మీరు చేసార అండి
లేదు ఇంకా చేయాలి టిఫీన్
ఏ ఏంటి మరి స్పెషల్స్ ఈ రోజు
ఏమున్నాయ్ టిఫిన్ వండుకోవాలి ఇప్పుడు ఏళ్ళి
హ్
కొనీ తినాలి
హ్ హు
ఆ ఉగాది పండగ వస్తుందిగా నేనా ఆ వచ్చే వారంలో వస్తుందిగా ఆ ఏం స్పెషల్స్ పండగ కీ
పండక్కేముంటాయండి కొత్త బట్టలు కొత్త సంవత్సరం అన్ని వదిలేసి హ్యాపీ ప్పి గా శాంతంగా మంచి లైఫ్ను లీడ్ చేయాలండి
ఆ అంతేగా హ్
హ్
ఏంటి సార్ పండక్కి బట్టలు కొనుక్కున్నారా
ఆ లేదండి కొనాలి
హ్ మా పండుగ కూడా వస్తుంది కద రాంజాను ఆ ముందు ఉగాది తర్వాత రంజాన్ అనుకుంటా
అయితే టూ డేసా అండి సెలవులు ఎయిటీన్ నైన్టీన్ ఐతే ఇంకా ఓకే ఓకే అండి
హ్
హా హా ఎయిటీన్త్ ఆహ ఎయిటీన్త్ ఉగాది అండి నైన్టీన్త్హ ట్వన్ కాదండి
ఏదో ఒకటిలేండి ఇప్పుడు ఎందుకండి అం త డిస్కషన్
ఊర్కనే అన్నీ తెలుసుకోవాలి. కదా మనం కూడా అన్ని ఫాలో అవ్వాలి గాదా దే సో అవన్నీ ఉగాది నైట్ టినండి ట్వంటీ ఏమో ఈదండి నెక్స్ట్ సాటర్డే ఒక్క రోజు వీకెండ్ తీసుకుంటే సండే కూడా హాలిడే అండి చక్కగా ఆ కార్పోరేట్ లైఫ్ వాళ్లకి హాప్ ప్పియండి అప్పుడు చక్కగా
అంటే జాబ్ లేదుగా అండి
హా ఉన్నోళ్లకండి ఇప్పుడు మనక్కాదు
ఆ అ
ఉమ్ మనం ఇన్ ట్లోనే ఉండి హాయిగా మంచి చిల్ లైఫ్ ఇలా చేస్తూ ఉంటాం కదా ఫోన్ కాల్స్ పొయిల్లా
మ్మ్ ఏం చేస్తున్నారు ఆ ఆ అన్నాగా
ఉమ్మ్ కొత్త బైక్ ఏదో తీస్ కోవాలని చూస్తున్నా అండి
ఊహూ మంచి పండుగ వచ్చినప్పుడు కొనుక్కోండి చాలా ఆఫర్స్ ఉంటాయిగా
సజెస్ట్ చేయండండి మంచి బైక్ ఏమనా నాకు సూట్ అయ్యేది
నీకా
మ్మ్ నాకే అండీ
చూద్దామండి చూసి చెప్తాన్ నేను వెతికి
చెప్తార మరి లేకపోతే
ఆ చెప్పండి
రాయల్ ఎన్ఫీల్డ్, ఎన్ ఎస్ టూ హండ్రెడ్ జ్యూకు జీ టి సిక్స్ ఫిఫ్ టి ఇంకా ఆ అవే అండి
మనకున్న రేంజ్ కి ఈ రాయల్ ఎన్ ఫీలిమంటూ సరిపోయిద్దండి
అవునా ఆ ఆ
ఉం ఎలా ఉందండి వాతావరణం మీ దగ్ కరా
లే ఇప్పుడు నైట్ టైమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాక ఎండ చంపేస్తుందండి అసలు ఫుల్గా ఎన్ ఎండ ఫుల్ ఎండ
ఉ అవును మా క్కడ అంతే అండి నైట్ ఇంట్లో పడుకుంటారా లేపోతే బయట పైన పడుకుంటారా మీరు
లేదండి ఇంట్లోనే ఇంట్లోనే తలుపు ఏసి వేసుకొని పనుకుంటామండి చల్లటి గాలి తగుల్తది కదా ఇంట్లోనే పనుకుం టామండి చల్లటి గాలీ తగుల్తాది కదా చక్కగా ఆ ఇంట్లో కొచ్చిద్దండి గాలి
ఉహు
ఆ
అలా అయితే పర్లేదు ఇంట్లోకొస్తే పడుకోవచ్చు కొంచెం ఇంట్లోకి రాకపోతేనే ఇంకా పైకి వెళ్లి పడుకోవాలి
ఆ అవునండి
మ్మ్ నాకు భలే ఇష్టం అండి అట్లా పైకి వెళ్ళి ఆకాశం చూస్తూ నక్షత్రాలు చందమామ ని చూస్తూ పడుకోవాలని
అవునా
మ్మ్ మా ఇంట్లో వాళ్ళంద ఇంక ఇంట్లోనే పడుకుంటాం ఒక్కదాని నెల లేక ఇంక నేను కూడా ఇంట్లోనే పడుకుంటా ఉ
మీ పని బావుందండి చక్కగా
మ్మ్ ఎండకాలంలో పైన పడుకుంటే బలె నిద్ర పట్టిద్దండి చల్లగా ఉండిద్ది కదా రాత్రి అయ్యేస సరికి కొంచెం దోమలు ఉంటాయనే గానీ
మేము ఎన్ని సంవత్సరాలు అవుతుంది అండి అసలు పైన పనుకొని ఎప్పుడో ఆపేసాం అసల చిన్న
ఆ
ఇప్పుడు ఎవరు పనుకోవట్లేదండి ఎండాకాలం పైన మొత్తం తగ్గిచ్చేసారు కదా అందరు ఇళ్లల్లోనే పనుకుంటున్నారుగా అసలు చూసారండి ఇప్పుడు ఎవ్వరు ఈ కాలంలో అసలు పైన
ఆ కదా
ఒకప్పుడు అసలు అందరు ఎంత మంది ఉన్నా సరే ఫ్యామిలీలొ అందరికి అందరూ
నై హే
పైనే ఉండేవాళ్ళండి
ఆ
హూ
మా ఇంటి పక్కనొక్కకు కొంచెం కూడా ఇది లేదండి ఇందాకడ్నించి సైలెంట్గా ఉన్నామం అర్చుకుంటానే ఉన్నారు మన్షులన్నాక ఒక సరగాత్తాం ఆ
ఆ
ఊ
ఊమ్ సరే అండి ఇంకేం సంగతులు
ఏ పలేండి పండక్కి షాపింగ్ చేయాలని అనుకుంటున్నా విజయవాడ లోఆ లేకపోతే గుంటూర్ నించే చ్చుకుందామా అని
ఆ ఎక్కడ చేస్తన్నారండి మరి షాపింగ్
చూడాలండి దగ్గర ఏదో బోట్లు చూసి తీసుకుంటా ఇంకా పడుగ వచ్చేస్తుందిగా మళ్ళా ఉపవాసం ఉండేసరికి ఆ స్లోపుగా ఉండట్లా సాయంత్రం అయ్యేసరికి ఎండలకి హ పొద్దున్నెలలా ఉంటే అవ్వట్లా ఆ ఉపశంలో ఎండలో తిరగలేంగా
ఆ అదే చెప్ప
ఉపయోగపడిపోతాం ఇంకా ఎందుకులే అని సాయంత్రం వెళ్ళనేమో తీరిక ఉండదు అట్లేదు చూ ఎదో ఒక రోజు చూసుకొని వెళ్ళాలి ఎంత ముందుగా కొను కున్నా నవవుదు రేపు పడుగంటే ఈ రోజే వెళ్తాము
ఉ అంతేగా మరి అందరు
ఉమ్
ఉమ్
మీరు ఎక్కడ కొనుక్కుంటారండి బట్టలు మీ దగ్గర ఊర్లోనేనా
ఆ మె మా దగ్గర ఊర్లోనే కొంటామండీ బట్ట బట్టలు చాలా బాగుంటాయి
ఉమ్ ఉహ్ తక్కువకే దొరకుతాయా
చాలా రీజనబుల్ అండి చాలా మన బడ్జెట్ లోనే వచ్చేస్తయి ఆ అంతే కదా మరి మనం బడ్జెట్ లోనే కొనుక్కోవాలి కదా మరి
అదేలేండి అందుకు ఒకసారి అక్కడ వాటికి బట్టలు
ఉమ్ మీరెన్నిసార్లు వేసుకుంటారండి బట్టలు
ఆ నేన్ లేదు లేదు ఆ రోజు ఆహ్ హ
అవునా హా హ హ ఏందండి నాకు నాక అంత నవ్వు వస్తుంది అలా
ఏమో మీకేం జోకగానిపించిందో దాంట్లో
ఉమ్ ఇంకేందండి విశేషాలు
ఏవండీ నైట్ ఇక తిని నిద్రపోవడమేనా
అంతేగాండి తినేసి త్వరగా నిద్రపోవడమే అండి ఇంకా రేపు మళ్ళా మార్నింగ్ లెగవాల కెళ్ళాలా గేమ్స్ ఆడాలా చాలా పనులు ఉంటాయి కండి మరి మాకు
ఆ అంతేగాండి
అంతేగా మరి హ
ఆ
ఇంకేమండి విశేషాలు
చెప్పాలండి మీరే
ఆ ఎలా ఉన్నారండి మరి ఇంట్లో వాళ్ళందరూ
అందరు బానే ఉన్నారండి
ఆ చాలా ఆ బానే బాగున్నారా అండి అందరు ఆ బావున్నారండి అందరూ హలో
ఆ సరే సరే ఇనిపించింది ఆ ఇనిపించింది వినిపించింది ఇది నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందండి ఈరోజు
హ్మ్ చెప్పండి
అంత మాట్లాడుతున్నా అది కొంచెం పక్కకొచ్చిన పోతుంది హ్
హ్మ్ హ్మ్మ్
ఒకే చోట మాట్లాడదామంటే పిల్లలు గోలా గోలా చేస్తున్నారు
ఉహు చాలా కష్టంగా అయిపోయింది గా అండి మీకు
హలో
చాలా కష్టంమయి దిండి గా మీకు అంటున్న చాలా కష్టం అయిపోయింది అండి మీకుంటున్నా
ఉంటా ఇంకా
ట ఆ
ఆ ఆ సరే అండి ఉంటా
సరే అండి